ఎవరండీ మాట్లాడేదండి
ఏ కాకినాడ నుంచి మాట్లాడుతునము అండి
ఏంటండి
హాఖ కకినడన్ని మాది కాకినాడ
అవున్నా అండి నాది రాజమండ్రి అండి మీకు తెలుసా అండి నేను
అవు లేదండి తెలీదు మీకు నేను తెలుసా అండి
తెలుస అండి మీరు నేన్న జనగాం లో చూసానండి మిమ్మల్ని తెలంగాణ జనగాం కామ్ల
అవునా అండి మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి
మీకె మీరెందుకు చూస్తారండి మీ కళ్ళని పైకుంటే
ఎందుకండి అప్పటి నుంచి కళ్ళు పైకున్నాయి కళ్ళు పైకియనే ఉంటున్నారుమైనా కాళ్ళు కిందకుంటే అందరికి ఒకటే దగ్గర
ఏ
మీరంటే గుడ్డోళ్ళండి అందరు గుడ్డోళ్ళు అయి ఉండారు కదండి
ఏంటండి మీరు బూతూలు మాట్లాడుతున్నారుర అలా మాట్లాడకూడద అండి
గుడ్ టో అంటే బ్లైండ్ అండి మరి మీరు అలా అ
సరే అండి టాపిక్ మార్ మార్చ్చండి మీరు ఇదే టాపిక్ మార్స్తే నాకు పైసలుయరండి వాళ్ళు
అట్లా మాట్లాడకూడదండి తిన్నారా అండి
మీతో ఏం మాట్లాడదాం అని కాల్ చేసా అంటే మనీ గురించ అండి ఈ మధ్యకాలంలో మనీ అనేది మొత్తం చెందల విందలుగా చెదల విదలుగా అందరు దాన్ని వాడుకో అతున్నారండి దాన్ని ఎట్లా అంటారు నాకు అర్థం కాటే ఇష్టం ఉన్నట్ వాడుతున్నారండి వాల్యూ లేదు ఆ రైట్ ఎగ్జాక్ట్లీ అదే అండి నేను అదే చెబుదాం అనుకుంటా ఇన నా మనసు మీరు ఎప్పుడు తెలుసుకుంటార అండి
అంతే అండి నేను అంతే అందరు మనుషులు తెలుసుకుంటూ ఉంటా
ఇంకా నయం దోచుకుంటలేరండి
లేదండి అంత ఒపిక లేదండి నాకు తెలుసుకోవడమే చ చాలా గొప్ప మళ్ళా దోచుకో పోవడం కష్టం అయిన పని అండి
అవునండి ఇంకా అండి చెప్పండి మనీ మ్యాటర్స్ గురించి అసలు మనీ అంటేనే లెక్కలేదండి ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు
కానీ మనీ ఉన్నోళ్ళకే వాల్యూ ఇస్తారండి మన సమాజంలో అంతా వేస్ట్ చేసినాం మనీగి
అవునండి నిజమే అండి
మెయిన్ గా మన రిలేటివ్స్ అండి
అవునండి నాకు ఈ రిలేటివ్స్ అంటేనే అసలు నచ్చనండి ఎందు
నాకు కూడా అండి కానీ మనం ఏడుస్తున్నామ అంటే నవ్వేది వాళ్ళు ఒక్కరే అండి మళ్ళ మన రిలేటివ్స్ అంటారు అదేంటో అర్థం కాదు
వాళ్ళ ప్రవర్తననే అర్థం కాదండి నాకు
అవునండి నాకు కూడా
ఇంకా చెప్పండి అండి మనీ గురించి ఈ మనీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి అందరూ ఎలా అంటే ఇప్పుడు అప్పులు చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బందులవుతున్నాయి బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి ఇం కా మెయిన్ గా రైతులండి వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీర్చకుండా లైక్ ఇంకా వాళ్ళకి మనీ సరిపోకుండా పంటలు చేతికి రాకుండా ఇలా ఉన్నప్పుడు పంటలు వాళ్ళకి నష్టం అవుతుందండి ఈ గవర్నమెంట్ మాత్రం ఏం సపోర్ట్ చేయదండి రైతులకి కానీ ఎలక్షన్స్ అప్పుడు ఓట్లప్పుడు మాత్రం రైతుల దగ్గరకోచ్చి మరీ కాళ్ళు పట్టుకొని అన్ని చేపిస్తాం అన్ని చేస్తాం మని ప్రామిసెస్ చేస్తారండి కానీ ఆ ప్రామిసెస్ లో ఒకటి కూడా వీళ్ళు నెరవేర్ చరండి ఎందుకో ఏంటో అండి గవర్నమెంట్
అది పాలిటిక్స్ అండి అవంతే ఉంటాయ్ వాళ్ళు మనల్ని ఒ ఒక స ఒక్క పది రోజులు మన మంచి మనతో మంచిగా ఉండి ఐదు సంవత్సరల మనం తనా మీద కూర్చుంటారండి
ఈ పాలిటిక్స్ వల్ల నాక ఏం నచ్చట్లేదండి సమాజంలో పాలిటిక్స్ అనేది లిట్ ట్లరీ ఎలా అయిపోయిందంటే దోచుకోవడమే మాత్రమే ఉందండి మొత్తం కరప్
అవునండి ఇది మాత్రం నిజం
లైక్ ఇక్కడ ఎవరు సఫర్ అవ్ తున్నారంటే పెద్ మొత్తం పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదండి మద్ ధ్యలో ఉండే మిడిల్ క్లాసెస్ సఫర్ అవుతున్నారండి లైక్ చిన్న మరీ చిన్నగున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎలాన్ వాళ్ళకి ఎలాన్ కేనా వాళ్ళకి ఆపర్చనిటీస్ దొరుకుతున్నాయండి ఇలా పెద్దగున్నా వాళ్ళకి డ బ్బులు పెట్టుకొని డబ్బులుండి వాళ్ళు వాళ్ళు ఎలా ఎలా అయినా చేస్తున్నారండి డబ్బుల్ లేక డబ్బులు ఉండి డబ్బుల కోసం చనిపోతున్నారండి ఇంకా ఈ మిడ్ల్ క్లాస్ వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు ఎప్పుడు తీరిపోతాయో ఎవరు ఓస్
ఉంటే అసలు లేని వాళ్లన్ లా బతకాలి లేకపోతే ఉన్న వాలెక్క బతకాలి కానీ ఈ మిడిల్ క్లాస్ లా బతకడం చాలా కష్టం అండి
అవునండి నిజం చెప్పారు మీరు ఇంకా ఇంకా ఇంకా ఏముంటందండి డబ్బులు వల్ల లైక్ చంపుకోడాలు ఈ మధ్యలో స్టార్ట్ అయినాయండి సమాజంలో
మ్ గడలు స్టార్ట్ అయి వే ఎ ఎంత పెద్ద రిలేషన్షిప్ లో అయిన గొడవలు స్టార్ట్ అయ్యే పైసలు దగ్గరండి ఎంత అన్న తమ్ముడైనా ఎంత అమ్మ కొడుకులైనా
అవునండి అందుకే మనీ మ్యాటర్స్ దగ్గర మనీ మ్యాటర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే
అ అవునండి మెయిన్ గా మనీ మ్యాటర్ దగ్గర రిలే ఆ రిలే టివ్స్ ని అయిన మన రిలేషన్స్ మధ్యలో మనీ మ్యాటర్ తెచ్చుకోవద్దండి
అవునండి
వర్క్ పర్పస్ లో ఓకే కానీ మరి రిలేషన్ రిలేటివ్స్ మదల మనీ వ ఆ మ్యాటర్ చేస్తే ఖచ్చితంగా గొడవలు కామన్ అండి నేను చాలా చూసాను చాలా మంది విడిపోవడం కూడా చూశాను బెస్ట్ ఫ్రెండ్స్ ఎన్ని మిస్ అవ్వడం కూడా చూశాను
అవునండి నిజమే అండి మీరు కూడా చెప్పింది ఇంకా చాలా చాలా చాలా చాలా ఏమంటారు చాలా చాలా గొడవలు ఉన్నాయండి సమాజంలో బికాస్ ఆఫ్ జస్ట్ ఒక మనీ జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ కోసం వాళ్ళ వాళ్ళ బంధాలు బంధుత్వాలు ప్రేమని ఆ ఆ ఎమోషన్స్ నీఎథిక్స్ ని వాల్యూస్ లేకుండా పోయినాయండి జస్ట్ బికాస్ ఆఫ్ మనీ ఆ మనీకి ఇచ్చే వ్యాల్యూ కూడా ఒక పవిత్రమైన మనిషికి కూడా ఇవ్వట్లేరండి మనీ
అవునండి ఇదిలా అంటే ఆ ఒక రెండు బంధాల మధ్యలో పాయిజన్ లెక్కండి ఈ మనీని చూడంగానే ఎవరో క్కలు నాకు ఎక్కువ కావాలి నాకు తక్కువ కా వాడికి తక్ అండి అక్కడ స్టార్ట్ అవుతుందండి ఈ మనీ ప్రాబ్లం చిచ్చులు పెడతే ఫ్యామిలీస్ మధ్యలా సరే అండి బాయ్